అవును
హలో హాయ్ అండి బాగున్నారా
హయ్ అండి హ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తుండ్రు
ఆహా ఒక నిమిషం ఏం చేస్తాన్నావ్
ఏం చేస్తుండ్రు ఆ
ఆ చెప్పండి ఏం చేస్తుండ్రు
ఏం లేండి ఖాళీగానే ఉన్నా
అవునా
మీరు ఉ తిన్నరా మధ్యాహ్నం
హా తిన్నాం మీరు తిన్నారా
హా తిన్నము అండి ఏం తిన్నారు స్పెషల్
స్పెషల్ ఏం లేదు ఈరోజు పప్పు చారు
పప్పు చారా ఆ
ఆ మీరు ఏమ్ తింటారు మేము కూడా ఈ రోజు పప్పు చారు ఎ చేసుకున్నాం ఆ
ఉ
వట్టి పప్పు చారే నా లేకపోతే ఏమన్నా
లేదు లేదండి అంతే
అట్టి పప్పు చారు తింటారా మీ ఇంట్లో మరి
ఆ దాంతో పాటు అవి ఏంటంటే మురుకు కులు ఉంటాయి కదా వాడియా వడియాలు
ఆ ఆహా
వేయించిన
ఓకే ఓకే
హు
ఇంకా అయిపోయిందా పని
ఆ అయిపోయింది అండి
ఉ
మీరేంటి ఇంకా ఇంకేంటి ఈరోజు మొహర్రం
ఆ ఈ రోజు మొహరం ఫస్ట్
నా వాయిస్ నాకు వినిపిస్తుంది మీకు కాల్ చేస్తే
కట్లా
ఏమో మరి
ఇప్పుడు వస్తుందా
ఆ ఆహా ఇప్పుడు రావట్లే
ఆ చెప్పండి
ఇంకా మీరు మొహరము ప్పుడు ఫస్ట్ డే నుంచి నాన్ వెజ్ తిన్నారా లేకుంటే ఎప్పటి నుంచి
అంటే ఎప్పటి నుంచి తినరు మేము సిక్స్ నుంచి తినము అండి
ఆహా
మీరు
మేము
మీము సెవెన్ డే ను తినము ఆహా గ్యాన్ దే సెవెన్ సిక్స్ స్నాసా తుంది సిక్స్ నుంచి తిన్నాము మేము సిక్స్ ఈవినింగ్ నుంచి హలో ఆ మీరు కూడానా
ఉ మేం కూడా ఎలా మరి ఎలా జరుపుకుంటారండి మొహరం ఇప్పుడు వాయిస్ మీ వాయిస్ బానే వస్తుంది కాని ఇట్లా నా వాయిస్ నాకే వినిపిస్తుంది
అది మీ ఫోన్ ప్రాబ్లం కావచ్చు ఉ
నాది కాదండి నేను వేరే వాళ్ళు కూడా కాల్ చేస్తున్నా కదా అప్పుడు బానే వస్తుంది ఇది
నాకు వస్తుంది వాయిస్ అవునా మరి ఇప్పుడు ఎందుకుట్లా మరి నా ఫోన్ కి ఎట్లా వస్తుంది
ఏమో అండి మరి మీ స్పీకర్లో ఏమన్నా పెట్టారా ఫోన్
ఆహా స్పీకర్ లో దీనిలో రాదు కదా స్పీకర్ పెట్టడం అంటే ఇక్కడ చెవుకానే ఉంది ఫోన్
మరి ఎందుకు అలా
ఏమో మరి తెలియదు ఓకే ఓకే ఆ చెప్పండి వర్షాలు ఎలా ఉన్నాయి వస్తున్నాయా వర్షాలు ఆ నైట్ కొంచెం పడ్డది ఇప్పుడు మాది ఇప్పుడే ఏం లేదు ఎండ బాగ కొడుతుందండి అమ్మో అసలు ఎండకైతే బయటికి వెళ్ళలేదు
అవును బాగా అసలు ఇప్పటికీ కొంచెం
వర్షాలు పడి చల్లగా ఉండాల్సింది రోజులు వర్షాలు పడకుండా వేడిగుంది అవును చాలా వేడిగా ఉంది ఇబ్బా కానీ ఇప్పుడు వర్షాలు లేవ్వు అనేసి చెప్తుండ్ర కదా
అవునా లేవ్వంటన ఈ సార్
అవునా చెప్పండి ఆ ఏయ డాడీ చెప్తుండే అప్పుడు
ఉ లేకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అండి ఇప్పుడే మా బావిలో నీరు లేవు అసలు
అయ్యో
ఆహా మోటర్ వేస్తే అసలు రెండు బకెట్ల వాటర్ అట్లా వస్తున్నాయి మాకు నల్ల వస్ తనే మాకు వాట్
వాటర్ లో వాటర్ కి బాగా పరషన్ అవుతుంది అయ్యో ఆ ఎందుకు కట్లా మరి అంటే బార్ మరెంత అవ్వలేదు ఆనా ఫాస్ట్ టైం ఇంగా ఫస్ట్ టైం హా అంటే మరి ఫోన్ వచ్చింది ఆహా నాకు బావి మా బావిలో ఇట్లా మోటర్ వేసుకున్నాం ఓకే ఓకే కాబట్టి వాటర్ వేసుకోవాలి అయ్యో మరి కష్టం అవతలేద
ఇంకా అలానే కష్టం మాకు నల్ల వస్తది డే బై డే ఆ వాటర్ ఉంచుకొని దాని తోటి యూస్ చేసుకుంటున్నాం అ
ఇగ అవి కూడ నల్లులు కూడా ఎక్కువ రావు ఎప్పుడు ఏ బంద్ అవుతాయో తెలియదు
అవునవును కొంచెం వర్షాలు పడితే ఈ ప్రాబ్లం ఉండదు
అవును ఇంకా మరి ఈవినింగ్ ఏం ప్రిపేర్ అవుతుంది వంటకి
ఇప్పుడు అది ఏంటి ఎగ్ టమాట చేస్తామని అనుకుంటున్న
మీఇంట్లో తింటార టమాటా కర్రీ
ఆ తిం
హు
హు
ఇంకా మరి మీరు అవును మొహరం పండుగకి కొత్త డ్రెస్సులేసుకోరు కదా
ఆహా ఏసుకోము
అవి చిన్న పిల్లలకీ కొత్త బట్టలు తెప్పి అంటే ఐదు సంవత్సరాల్లో పు వాళ్ళకి బట్టలు వేస్తారంట కొత్తవి
హు హు
హు
అంటే మొహరంకేనా ఫస్టక లేకుంటే
అంటే ఫస్ట్ అంటే కాదు నైన్కో టెన్కొ మరి హలో హలో మీ వాయిస్ స్టక్ అవుతుంది ఆ
ఆ ఇప్పు ఇప్పుడు హలో
హలో చెప్పండి
ఇంకా చెప్పండి మరి వర్షాలు వస్తా ఉంటే మీకు మిర్చి బజ్జీలు తినడం ఇష్టమేన
అవును
ఆహా మీరే చేస్తార లేకుంటే మమ్మీ ప్రిపేర్ చేసిస్
ఎప్పుడైనా నేను చేసుకుంటే ఏమన్నా లేకపోతే మమ్మీ నాక ఎక్కువ అంటే పొర రోటి బాగ ఇష్టం అది చెయ్యి అని చె
పురాన్ రోటి పెద్ద ప్రాసెస్ కదండి అది
అంతే ఏం పెద్ద ప్రాసెస్ కాదు గానీ ఇగ అన్ని వేస్తే ప్రాసెస్ ఇక అది ప ఉడక పోసుకొని దాంట్లో చక్కెర కలుపుకొని చల్లగాయవరుకు ఉంచుకొని ఇంకా ఆటాది ఏమంటారు దానికి పిండి మంచిగా ఆ చేసుకొని ఇద్దరుంటే కొంచెం ఈజీగానే ఉంటది కానీ ఒకరు చేసుకోవాలంటేనె కొంచెం
ఆ ఆ ఇద్దరుంటే మంచిగుంటది ఒకరైతే హాడే పెద్ద ప్రాసెస్ అబ్బో నాకు అది చేయాలంటేనే రిస్క్ అనిపిస్తది
అవునా
ఉమ్మ్ ఒక్కరే నిల్చొని చేయాలె
ఆ
అలా అందుకనే ఎక్కువ చెయ్యను నేను అది మా ఇంట్లో ఇష్టపడతారు కానీ నేనే చెయ్యను
ఆ బాగా అనిపిస్తుంది నాకది ఇప్పుడు తినాలని ఉంది కానీ మధ్యలో
ఆ
ఇంకా మరి ఏం చేస్తుండ్రు
ఆ ఇంకేంటండి ఇంకేం లేదు ఈవినింగ్ ఎటైనా వెళ్తారా అటు ఇటు తిరగడానికి
అమ్మ ఎటేళ్ళం ఇంట్లనే ఉంటం
ఆహా
ఇంట్లనే ఉండాలి ఎటు వెళ్ళనియారు మాఇంట్ల
చాలా స్ట్రిక్ట్ అన్నట్టు మీ ఫ్యామిలీ
ఫ్యామిలీ ఏం లేదు కాని మా అన్నయ వాళ్ళే బయటికేళ్ళనియారు
మీ అన్నయ్య వాళ్ళు స్ట్రిక్టా అంటే మీ డాడీ మీ మమ్మీ ఏమన్నారా పర్మిషన్ ఇస్తారా
డాడీ ప ముందు వెళ్ళమని అంటుండే గాని మధ్యలో డాడీ కూడా ఎటు వెళ్లొద్దని చెప్తుండు
అవునా ఉమ్మ్ హ్మ్ ఓకే మరి డాడీ తీసుకెళ్తారా మరి బయటికి మరి
ఆహా డాడీ బిజీ బాగా డాడీకి టైం దొరకదు బాగా ఉమ్మ్
ఇక వెళ్తే నేను మా పెద్దమ్మా ఊర్లూ మొత్తం తిరిగోస్తాం ఇక
అవునా
ఉమ్మ్
ఉమ్మ్
ఇక ఈ మొహరం పండుగకి మా నాన్న అమ్మమ్మ నాన్న వాళ్ళ ఇంకెళ్ళాలనుంది మళ్ళ ఏం చే స్తారో
నాకు వెళ్తారా
మీరు వెళ్తుండ్రా మరి
అవునండి వెళ్ళడమే ఇగ బాగానే ఈసారి హాలిడేస్‌కి ఎక్కువ వెళ్ళలేదు
ఆ ఎప్పుడు వెళ్తునరు
వెళ్దాం అనుకుంటున్నాం ఇట్లా ఎయిత్ లేకుం టే నైన్త్ డే వరకు
టైం కేనా
ఇగ అంతే టైంకే ముందు ఎక్కడవుతదండి వెళ్ళటానికి
బాగున్నా
మా హస్బెండ్కి ఆ త్ మా హస్బెండ్కి ఏమొ వర్క్ ఉంటది అంటది తను
మ్ హు స్కూల్స్ హాలిడేస్ టెన్ కిస్తారా నైన్ కిస్తారా
టెన్ కే ఇస్తారు
టేన్కి ఇస్తరు కద
మ్
అవును మొహరం ఆ పీరిలేస్తేటప్పుడు
మ్ అది ఒకటి రోజు హాలిడే ఇస్తారు మధ్యలో స్కూల్స్ అయితే పోతాయి
ఆ ఇగ వన్ డే పోతది కావచ్చు స్కూల్ అం టే
ఆ వన్ డే ఎందుకు ఆ వండే మనం మళ్ళీ వచ్చే రోజు సండేకోస్తమొ మండేకోస్తామో రిటర్న్
అవును నైన్ ఎప్పుడ టెన్ ఎప్పుడొస్తుంది సాటర్డేనా
ఫ్రైడే అనుకుంటా నైను సా నైను ఆ టెన్న ఫ్రైడేకోస్తుంది దీంట్లో క్యాలెండర్ ప్రకారం కానీ అక్కడ మాత్రం ఒక ఒక డే ఫాస్ట్ గ పెడుతారు కదా
అవును
ఆ అక్కడ వేరేలా ఉంటది
అవునా ఈ రోజు అక్కడ ఫస్ట్నేనా లేకపోతే
ఏమో అండి తెలువది నేను ఇంకటు కాల్ చేయలేదు మ్
పోయిన సారి సేమ్ ఉండే కదా
మ్ పోైన సారి కూడా లేదు చేయలేదు సేమ్
ఆ సేమే ఉండే
స్మిట్ పోట్ ప అవునండి
మ్ ఇంకా ఏం చేస్తుండ్రు
ఇంకేం లేదండి ఖాళీగానే ఉన్నాం ఇలా కూర్చోండి ఈవినింగ్ పూట ఎటు బయటికేళ్ళేటట్ ట్టులేదు ఖాళీగా ఉందామని కానీ బాగా ఉడుకుతుంది కదా వేడి వేడిగ అనిపిస్థంది
అవును బాగానే ఉడుకుతుంది బయట అయితే ఇంకా గోరం ఉడ్ డుకుతుంది బయటోచ్చి కూర్చున్న నిను
ఇంట్లో ఇక ప్యాన్ ముందే బెటరు కదా ఎట్లానో ఏమొమ్మా వర్షాలు పడకుంటే మనకే ఇంత కష్టమయితంది ఇంకా వ్యవసాయ దరులకు ఎంత కష్టమైతది